హలో హాయండి హాయి బావున్నారా ఆ బావునం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారు ఏమి లేదాండి హా హా అవును ఏం చేస్తాలేం తిన్నాము ఇప్పుడే కూర్చున్నాము మీరేం చేస్తున్నారు
ఇప్పుడే టీ త్ టీ తాగి కూర్చున్నాం
టీ తాగి కూర్చున్నారా అవునా ఇంకా చెప్పండి ఏంటి సంగతి ఆ అన్నిప్పనే సాయంత్రం అన్ని పన్న అయిపోయింది ఒకటి వంట చేయాలి మీరు అయిపోయిందా ఆ ఇప్పుడే తినేసి నం అయిపోయింది ఉమ్ మీరు తిన్నారా
అవును తిన్నాం
చికెన్ చికెన్ చేసినాం ఇవాళ ఉహ్మ్ హూ మీరేం చేస్తున్నారు మరి
మాది పప్పూ చార్
పపుచారా అవునా ఇంకా చెప్ చెప్పండి బాగున్నారు ఇంట్లో అందరూ
అవును బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బానేఉన్నాం
హాలిడేస్ అయిపోయినాయి ఏం చేస్తుండ్ర ఇక
ఏం లేదు ఇంకా ఉన్నాయి నాకైతే కొన్ని హాలిడేస్
అవునా ఎండా బాగుంది కదా వర్షం పడ్డదా
ఏ అప్పుడే పడింది ఇప్పుడు పడతలేదు
మస్తు ఉడకపోస్తుంది ఇప్పుడు
ఉమ్ ఘోరంగా వేడిగా ఉంది ఇంకా మామిడి పండ్లు అయిపోయినాయి కదా అని
అవును అయిపోయినాయ్ ఆ వస్తునాయి కానీ మంచి ఉండవది ఇప్పుడు
అవును చాలా రేట్ ఉంది కదా బయట మార్కెట్ లో మంచిగా ఆ
అయి పురుగులుగుడస్తాయ్ ఇప్పుడు తినొద్దు
అవును తినొద్ దీ ఊ
కానీ చూస్తుంటేనే నోర్లా నీటొస్తుంటది నీళ నీల్ వస్తుంటది మామిడి పండ్లంటే ఎంత ఇష్టం కానీ పురుగులు వస్తాయి డబ్బులంతా వేస్ట్ ఐతయి అనే కొంటలేను అయినా కానీ సీజన్ అంతా మంచిగా తిన్నాం కానీ ఇప్పుడు కూడా చూస్తే అది తీసుకోవాలని అని అనిపిస్తది
ఊ బాగుంటది కదా అమ్ నేనైతే మంచిగా తిన్నా హలో
ఆ మీరు ఎక్కడైనా వెళ్తుండ్రా వెళ్ళేటప్పుడు చప్పుడు వస్తుంది
ఊహు ఇ ఇక్కడ వెళ్తాలేము చాక్లెట్ కవర్ సౌండ్ అది
అవునా ఏ చాక్లెట్ అంటే ఇష్టం మీకు
నాకు డైరీమిల్ అన్ని చాక్లెట్ చాక్లెట్ అంటేనేే ఇస్తాం ఏ చాక్లెట్ ఏంటిది ఏం లేదు ల్ చాక్లెట్ దొరకుడే తినుడే కతం కొండు తిండు ఆ ఇష్టం చాలా ఇష్టం
ఆ చాక్లెట్ కవర్స డిస్టర్బ్ చేస్తుంది ఆ కవర్స్
అవునా డిస్టర్బ్ అవుతుందా
మొత్తం అం మంచిగా అనిపిస్త లేదు ఒక సౌండ్ వస్తుంది
ఒక సౌన్ వస్తుందా
ఊ బ్యాక్ సౌండ్ వస్తుంది నాకే
ఇప్పుడు
చలేదు
ఊహు ఇంకా చెప్పండి ఎక్కడైనా వెళ్ళేదా మరి హాలిడేసు
వెళ్ళినం వచ్చేసినం అయిపోయింది
అయిపోయిందా
ఆ మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా
చెట్లు ఉన్నాయి
పులర్ ఉందా ఏసి ఉంద
కూలర్ ఉంది అమ్మ ఏసీ ఎక్కడమ్మ ఏసీ అలవాటు చేసుకోవద్దు చేసుకుంటే మాత్రం చచ్చిపోడే ఇక్కడన పోతే ఏసి డబ్బా పట్టుకొని పోవాలే
అవును చాలా కష్టం ఏసి అలవాటు అయితే
మీ దగ్గర ఏముంది మరి ఫ్యాన్ ఉందా కూలర్ ఉందా కూలరేనా
కులరే ఇట్లా సమ్మర్ అంతా నీల్లు పోసి పోసి సావాలి దానికి
అవును
అయిపోయిందా పండుగ అంతా
ఆ అయిపోయింది
ఇప్పుడు మొహరమే స్టార్ట్ ఐతుంది కదా
ఆ రేపటి నుంచి మోడం స్టార్ట్ అయి
ఏం చేస్తారు దాంట్లో
ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే టెన్ డేస్ దాకా నీసు తినద్దు చికెన్ మటన్ ఎగ్ నాన్ వెజ్ ఏమి తినొద్దు వెజ్జే తినాలి మొత్తం ఉం ఉం తర్వాత ఏం చేస్తారంటే సిక్స్త్ డే నైన్త్ డే టెన్త్ డే షర్బతి చేస్తారు పాలతోని బెల్లంతోని హలో ఆ ఆ చేస్తారు షర్బత్ చేస్తాడు పాల తోని బెల్లం తోని షర్బతు చేస్తాడు తర్వాత కిచిడి చేస్తారు చాడ వేస్తారు తింటారు మంచిగే ఉంటది మంచిగా జరుపుకుంటాం మేమైతే మా మాడం కూడా మల్ళ టెన్త్ డే పది రోజు అయిన తర్వాత ఈ మనకంతా తెలియదు కొత్త బస్సులు వేసుకుంటారో వేసుకోరు
గాజులు వేసుకుంటారు కదా కొత్త బట్టలు వేసుకుంటారు కదా
గాజులు వేసుకుంటాడో గొడుతుంది గానీ ఏంటిది బట్టలు వేసుకుంటాడు కొత్త బట్టలు అదే మారి
అవును గేసుకుంటారు
అవునా
హా చిన్న పిల్లలకి అయితే సెవెన్ డేస్ యా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తో దాని తర్వాత వేస్తారు పిల్లలకి కొత్త బట్టలు వేస్తారు తర్వాత పెద్దవాళ్ళేమో టెన్ పది రోజు పదవ రోజు వేసుకుంటారు ఆ అంటే గ్రీన్ కలర్ కావాలి గ్రీన్ కలర్ అయినా బెల్లం కలర్ అయినా అది వేసుకుంటారు చాలా మంది వేసుకోరు కొంతమందే వేసుకుంటారు
అదేమ్మా మేమైతే వేసుకోలే చిన్నప్పుడు సెవెంత్ డే రోజు అట్లా వేసుకుంటాం పెద్ద అయిపోయిన తర్వాత గుర్తులేదు అది వేసుకుంటారో వేసుకో
అవునా
ఉం ఇంకా చెప్పండి
అపోయిందా సాయంత్రం పని
ఆ అయిపోయింది అన్ని పని ఒక వంట చేయాలి సాయంత్రం మళ్ళీ
మల్లా వంటా చేయలా సాయంత్రం
అవును
ఏం వంట
ఏంటిదీ
ఏం వండుతారు
ఏం వండుతారుంటే పప్పు వండుతాం ఇగా రేపటి నుంచి ఇక మటన్ తినొద్దు చికెన్ తినొద్దు కదా ఏ పప్పు వేసు కుంటే మార్నింగ్ కూడా అయిపోతది ఆఫ్టర్నూన్ మళ్ళ కుక్ చేయాలి ఉం
ఏ కలర్ ఇష్టం ఇగ మీకి
నాకైతే రెడ్ కలర్ అంటే ఇష్టం మీకు ఏం ఇష్టం ఉమ్
నాకేమో పర్పుల్
పర్పుల్ ఆ ఉహూ
లైట్ పర్పుల్ డార్క్ కాదు
లావెండర్ ఉమ్ ఇంకా చెప్పండి ప్చ్
ఇంకా ఇంక పనులన్నీ అయిపోయినాయా టీ తాగిన్ర
ఉమ్ టీ తాగ నేను
తాగరా
ఉమ్
కా
ఇంకా మీరు తాగిళ్ళ ఆ ఉన్నాయి చెట్లు ఉన్నాయి టీ అంటే ఇష్టమా మీకు
చాలా రాత్రి అయినా తాగి పండుకుంటా
అవునా ఆ అంత ఇష్టమా ఆ అవును ఈ గ్యాస్ ప్రాబ్లం ఒకటి ఉంది లొల్లి
కొంచెం తక్కువ చేసినాం వంటలు అవన్నీ తక్కువ చేసినాం
అవునా
అంటే ఎక్కువ గ్యాస్ అయ్యి వంటలు చేస్తాలే
ఉమ్ అవునా
ఆ
ఉహూ
రైస్ కుక్కర్ తీసుకుందామంటే కరెంట్ బిల్లు
అవును
కట్టెల పొయ్యి ఉన్నది గ్యాస్ ఉన్నది అది రెండు వే యూస్ చేస్తున్నాం అయినా కానీ టీ గ్యాస్ మీదనే బాగుంటది
అవును బాగుంటది ఇంకా
చెప్పండి ఇగా
చెప్పాలి పిల్లలందరూ బాగున్నారా ఇంట్లో
అవును బాగున్నారు మీ ఇంట్లో మీరే పని చేస్తారా లేకుంటే ఎవరైనా చేస్తారా
నేనే చేస్తా
అవునా మొత్తం పని చేస్తారా ఊడు స్తారు బట్టలు ఉతుకుతారు బా వంట చేస్తారు
అన్నీ నేనే చేస్తా
ఆ ఆ
ఉమ్ ఎవరు జేయరు పండుకుంటారు అందరి ఆ అన్నీ నేనే చేస్తా అంటే
వావ్
ఉమ్
మా ఇంట్లో అయితే ఒక్కరికొక్కరు కొట్టుకుంటారు అది చేయ్ ఇది చేయ్ ఇది చేయ్ అది చేయ్
అవునా అండి
అవును
మరి ఎట్లా ఎందుకు తయారు చేసుకున్నాడమ్మా మీరు పిల్లలకి
వస అయిపోయిండ్రు
కట్టాలి వాళ్ళకి కొడతే అదామైతే ఇలాకపోతే చెప్పాలి ఇట్లా కాదు నానా ఇట్లా చేయండి నానా అని చెప్పాలి మంచిగా
మంచిగా చెప్పండి ఏమైనా చెప్పండి అసలు వినరు
అవునా